హాయ్
హాయ్ ఏం చేస్తున్నవ్
ఏం లేదు టీవీ చూస్తున్నా
ఓ
నువ్వు ఏం చేస్తున్నా
అ జస్ట్ ఇప్పుడే లేచ ఇందాకే
హ్ మ్
తిన్నావా
తిన్న
ఏం కర్రీ
కర్రీ టమాటో
ఆహా
ఎగ్, టమాటో
వా
జస్ట్ ఇందాకే తిని టీవీ చూస్తున్న
తిన్నారు టీవి చేస్తునన్నారా
హ్మ్ ఏం చేయాలి మరి బోరు కొడుతుంది.
బోరు గుడ కొడుతుందా
హ్మ్
నేన్ ఇక్కడ కొంచం ఏమంటారు ఫ్రెండ్స్ తో ఉన్న ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ ఇంటర్నల్
ఆహా
ఆ టెన్షన్ ఒకటుంది.
ఈ అంటే ఇప్పుడు దే సెమ్ మరదే
ఇది నాదా నాద్ సిక్స్త్ సెమ్
ఎప్పట్నుంచ్ ఉంటయి మరి ఎగ్జామ్స్ అవి
నార్మల్గా బోర్డ లేకుం
బోర్డే
మ్ బోర్డ్ ఏప్రిల్ ఎండింగ్లో లాస్ట్ వీక్లుంటయి.
హ్ హ్
మొన్న మొన్న అయిపోయినయి గదా ఎవరికి ఇంటర్ వాళ్ళకి టెన్త్ వాళ్ళకి
అవును
ఇగ నెక్స్ట్ మేమే వచ్చినం
అయిపోయినా ఎగ్జామ్స్
ఆ ఒక ఎస్ అయిపోయినట్టుంది వన్ వీక్ల అయిపోతయి వాళ్ళయి అయిపోతాయి ఆల్మోస్ట్ అయిపోయినయి అనుకుంటా
ఓహో అంటే అయితున్నయి అని విన్నా కాని
అవునవును ఎప్పుడు సాటర్ డే నుంచి స్టార్ట్ అయినయి ఎప్పుడూ అంటే ఈ సాటర్డే పోయిన సాటర్డే కాదు దానికన్నా ముందు సాటర్డే ఉంటంది కదా అప్పటి నుంచి స్టార్ట్ అయినయి అట్లుంది. ఇంకా అంటే ఇంకా ఆల్మోస్ట్ ఏం లేదు అ వా ఈరోోజు నేను వెళ్దాం అనుకున్నా కాకపోతే ప్లాన్ క్యాన్సిల్ అయింది
హహ
టైం సరిపోవట్లేదు కొద్ది కొద్దిసేపు ట్రావెలింగ్ అట్టలా చేసినా బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు
ఆహా
అట్లుంది నా మా పరిస్థితిలో
షాపింగ్ కోసం వెళ్ళాం అనుకున్నా
ఆహా
వివరంగ పింక్ లేడీ వైకో కోసం ఉంట పట్టాడు కదా అందులో టాప్స్ ఉన్నా అది బాగుంది అంట
ఇన్స్టాలో వరంగల్లో ఆ రీయల్స్ కూడా చూసాయి ఏదంటే ఈ వైభవ్ ఉంటది కద త మీద వైభవను ఆ ఆ ఆ రేల్స్ కూడా నా ఇంస్టా ఫీచర్లలో వస్తాయి
ఆా
అసలు ఎంత పెద్దగా ఉంద అది షాపు వామో
అందులో కూడా బాగుంటాయి డ్రెస్సెస్
వెళ్ళలే ఇప్పుడు వెళ్ళాలి ఒకసారిే
ఓహో
అది పింక్ లేడీ బై కోసం తే టొప్స్ చెన్నైసు ్లాజ స ర వైసేట్స్ పార్టీ వేర్స్ బాగుంటాయి అందులో అంటే కొంచెం రీజనబుల్ గా ఉంటాయి ప్రైజెస్ కూడా
పచెస్ కి బెట్టర్ అనుకుంటుది
ఏదే
వైభవ్ లక్ష్మ నా
ఆ
ఆల్మోస్ట్ అన్నిీ అక్కడే దొరుకుతాయి
అవును దకుతే
ఉ ఇ్వలా లే ఒక రోజు బాగా తిరగాదు ఇక ఫుడ్ వద్దు ఏం వద్దు జస్ట్
ఫుడ్ లేకుండేవరండి తరుగుతల
నేను తిరుగుతా అంటే ఎట్లాందంటే నా పస జస్ట్ నాకు ఒక బైక్ రైడ్ అయినా చాలరా బాబు ఎవరైనా తీసుకెళ్ళను రా ఇక్కడి నుంచి ఊరు కొడుతుంది
ఆా
అది నుండి ఉండి ఉండడి ఉండి బోర్ గడ్తాను చెప్పినా ఫ్రెండ్కి రే వెదాం ర ఎక్కడికైనా అంటే వెళ్దాం సరే నువ్వు ఎప్పుడుంటే అప్పుడు వెళ్దాం అప్పుడు తీసుకెళ్తా నేన అంట
హ
కాకపోతే ఇంట్లో పర్మిషన్ రావాలి కదా అదే రాటదు అలా తీ రాదని మనకు కూడా తెలుసు అయినా అడుగుతాం మనం
ఆ
కాకపోతే వెళ్ళాలని ఉంది నాకు ఇల్లు డిసప్పాయింట్ అట్ ఇక
వెళ్ళు మరి
రావాలి కదా పర్మిషన్ అప్రూవల్ రావాలి నాకు
అ ఇంకా
అవి మీరు పాకిస్తాని డ్రామా చూస్తున్నావా
పాకిస్తనీ డ్రామస్ మేరి జిందీతో
హ
ఇంతకు ముందు నవే అంటే ఫుల్ జ్యూసేదాన్ని
ఇప్పుడు చూడట్లేదా అంతా
అంటే ఇప్పుడు అంటే అవి వేరే స్టోరీ అవి వేరే ఇప్పుడున్న స్టోరీస్ ఇవి కొంచెం వేరే ఉన్నాయి అందుకోసం అంత స్టోరీ నచ్చలే స్టోరీ కంటెంట్ బాగుంటే చూస్తా
ఓ నేను కదా దాంట్లో యాక్ చేసేది ఎవరైనా ఇక నాకు నచ్చిన వాళ్ళు ఉంటే చూస్తా
నేను మీంస మహబ్బత్ అది చూసా తెలివిని చూసా చాలా చూసా అది స్టోరీస్ బాగుంటా ంత స్టోరీ బాగుంటే చూస్తా
ఆ టూ థౌజండ్ సిక్స్టీన్ లో వచ్చినట్టుందిది మీరే హంసఫర్ అని ఉంటుది ఏం అసలు బాగా ఎంత వాడు డైరెక్ట్ వాడు గ్రీన్ ఫారెస్ట్ వాడు సలో
ఆ
అట్లాంటది మీద క్యారెక్టర్ కాకపోతే మనకు అట్లాంటి వాళ్ళు ఆ హంసా కాకపోతేల్లాట వాలో మనకు బయట జరకు కాగోదు బాళే దగ్గ ఫారెస్ట్ గ్రీన్లాాల ఫారెస్ట్ అది
అదే నేను కూడా చూసా
అంత సపోర్టివ్ చేసేట వాళ్ళు ఉండాలి లైఫ్ మీరు సపోర్టి్ పోస్ట్ వేరే లెవెల్ అది
ఇంకా అది కూడా బాగుంటది ఏదంటే అదే ముజే ప్యార్ హువా త
హ్మ్ ఆక అట్లాంటివి బాగా నచ్చాయి వన్ సైడ్ లవ్ కదా అంట టూ సైడ్ అయింది ఆఫ్టర్ దట్ కాకపోతే స్టార్ట్
కానీ దాంట్లోండడి ఆ సాంగ్ మస్తు ఉంటది
ఉ అవార్స్ కూడా వచ్చినాయి కదా దానికి
హ్మ్
ఆ సింగర్కి ఒక్క సాంగ్ తో పుల్లు ఫేమస్ అయిండు
అవున అంటే మొత్తం ఒక ఫైవ్ సిక్స్ కంట్రీస్లలో చూసరు కదట అది
ఉ
అది తేరే బిన్
ఏ మాట కా మాట కాగాని పాకిస్తాన్ వాళ్ళ డ్రామాస్ అయితే భలే ఉంటాయి బాగుంటాయి
ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ ఉ అంటే కదా
ఎపిసోడ్స్ ఉంటాయి అవి గంట అది కూడా వచ్చేది ఫార్టీ ఫైవ్ మినిట్స్ వస్తుంది ఒక్కొక్క ఎపిసోడ్ ఈ సంవత్సరలు సంవత్సరలు రాదు అది జస్ట్ స్టార్ట్ అయింద ఎండ్ అయింది అంటే
అదే ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అంతే దానికి ఎక్కువ ఉండదు స్టోరీ
ఆ ఇలా అయితే ఇప్పుడు టూర్కిష్ లో సమ్ ఒకటి చూసా ఏంటిది చూసా తర్వాతకి టైం దొరకలేదు వలేస ఆర్ఫ్తా అని వచ్చింది
ఆ టార్కిషూలు బాగుంటది
ఉ చూసాను కాకపోతే తర్వాత చూడ్డానికి టైం దొరకట్లేదు వదిలేసిన జస్ట్ ఇన్స్టాలో వచ్చినప్పుడు చూస్తాను రీల్స్ వస్తూ ఉంటాయి దానికోసం అదతే మా ఇండియాలో రాకుడాందు ఇచ్చకేదాన్ని బీపి యూస్ చేస్తే మరీ చూస
హ్మ్
రావట్లేదు మరి అది కాకపోతే ఇంస్టాలో అట్లా చూస సరికిేది రా బాగుందిరా చూడాలరా చూడాలరా అని
చూడకుపోనా మరి
ఇక టైం దొరకట్లేదు అది ఉంటది ఎంత అది వన్ అవర్ కన్నాక్కువ టూ అవర్స్ ఉంటది ఒక్కొక్క ఎపిసోడ్ టూ త్రీ అవర్స్ ఉంట అ అదే
అవును
ఇక అంత టైం నాకు ఇక్కడ ఉంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ కి అన్నం తింటున్నడు ఇప్పుడు సగం మళ్ళీ ఎప్పుడైనా టైం దొరికితే సగం మళ్ళీ ఎప్పుడైనా అన్నం తినేటప్పుడు సగం అట్లా చూసుకుంటాను
హ్మ్ నేను కూడా అది తర్కత్ అది చూసా అరఫ్తా
దానికన్నా ముందు ఇంకొకటి వచ్చింది డబ్బుడే మహబ్బత్ స మీద ఉంటది అది
హ
వాడి క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు వాడు ఒక డైలాగ్ ఉంటది ఇవాళ సవర్దోనో ఏదో అంటాడు వాడు హైలట్ అంటాడు
ఇంకా మీ ఇంట్లో ఫ్లవర్స్ ఉన్నాయా
జస్ట్ నిన్ననే రెండు పూసాయి మళ్ళీ ఈ రోజు ఒకటి పూసింది మూడు ఇక్కడికి వస్తాయి మల్లెపూల స్మెల్స్ వస్తన్నాయి అందరి దగ్గర మల్లెపూలే ఉన్నాయి
అవును సమ్మారు కదా
ఆ స్మెల్స్ అయితే బాబూ మామూలుగా లేదు మల్లె పూలే ఒక రేంజరా అంటే వాళ్ళందరు నా చుట్టుపక్కలనే ఉంటారు మళ్ళీ ఒక ఫ్లవర్ తీసుకొని పెట్టుకున్న స్మెల్ వస్తుంది అది బా సంమ్ కమరాలు కూడా తెస్తున్నారు మళ్ళీ తెస్తున్నారు సమ్ ఇంకొకటి మళ్ళెలో కొంచెం లాంగ్ ఉంటాయి కదా ఒకటి ఏదో వైట్ కలర్ది లాంగ్ ఉంటది అవి కూడా బా వస్తాయి కదా వెళ్ల
వైట్ కలర్ ఆహా
బాగుంటయి అ
మీ సమ్మర్లు అయితే ఫుల్ ఉంటాయి అ క్లోవర్స్
పాముూలులు వత్తాయి కదా దానివల్
అవును
సరేరా నే స్కూల్ తర్వాత కాల్ చేస్తాల
ఓకే